హ బాగున్నారా అండి
ఆ బాగున్నాండి మీరు
ఆ బాగున్నాఅండి ఏం చేస్తున్నారండి హు ఇప్పుడే వర్క్స అని కంప్లీట్ చేసుకోని వచి కూర్చున్నానండి
అవునా తిన్నారండి
హా తిన్నానండి మీరు తిన్నారా
లేదండి ఏంటండి స్పెషల్
గుత్తి వంకాయ కర్రీ అండి
అవునా
మీది
మాది సాంబార్ అండి
మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి
ఫేవరెట్ కర్రి చేసి చికెనండి మీకీ
మటన్ అండి
అవునా
రీసెంట్ టైమ్ంలో ఏమైన మూవీస్ చూశారా
రీసెంట్ టైమ్ లో లేదండి మీరు చూసారా
లేదండి మీ ఫేవరెట్ డిష్ ఏంటండీ
ఆండీ
నీ ఫేవరెట్ డిష్ ఏంటి
ఫేవరెట్ డిష్ వచ్చేసి ఏముం
ష్
మీకు
నాది వచ్చేసేసి మటన్ గ్రేవీ అండి
అవునా
ఉమ్ డమి రీసెంట్ టై లో ఏదైనా మూ మూవీస్ చూసారాండి
లేదండి మీరు చూసారా
మ్ లేదండి
ఫేవరెట్ కామెడియన్ ఎవరండి
అే గెట్ అప్ సీను అండి
అవును
మీది
ఉమ్ ఎ బ్రహ్మానందం అండి
ఉమ్ ఉంహు ఇంకా ఏం సంగతి అండి
ఉమ్ ఏముందండి
ఆ ఏంటండి
ఆ చెప్పండి
ఇకా ఏయిం సంఘతును
ఎందండి ఎక్కువ మీరు ఏమో చూస్తారండి పన్నీ కామెడీ చి లోలౌ
లవన్ర్దండి చూస్తాను
బాలీవుడ్ మూవీస్ చూసారాండి మీరు
చూస్తానండి మీరు చూస్తారు
ఆ చూస్తాండి
ఉ ఏ మూవీ అంటే మీకు ఇష్టం అండి
అండి
అంటే మీకు ఏ మూవీ అంటే బాగా ఇష్ట
బాలీవుడ్ లో వ చేేసి ఎక్కువగా కో అంటే
ఉ
కింగ్కాంగ్ యూస్ అండి
ఇకా వస్త హ్మ్ అందులో నేను ఎక్కువ హరహర్ మూవీ చూస్తానండి బాగుంటే వాళ్ళు
అవును
హ్మ్ ఇంకా అంటే మీరు బాగా కుక్ చేసే డిష్ ఏంటండి
ఎగ్ అండి ఎగ్
ఆ
మీరు
నేను బాగా కుక్ చేసేది అంటే చికెన్ అండి
అవునా
ఉమ్ ఆ మీరు బాగా కుక్ జేసె కర్రీ ఏంటండి
అండి
అంటే అ మీర్బాగ బాగా కుక్ జేసె క కరి ఏంట
బాగా అంటే చికెన్ ఫ్రై అండి
చికెన్ ఫ్రై బాగా కుక్ చేస్తారా మీరు
ఆ
ఇంకా ఏంటనే సంగతులు
ఏముందండి
ఉ హ్మ్ మీకు బాగా ఇష్టమైన డిష్ అంటేంటే స్వీట్స్ తింటారు
తింటండి మీరు
ఆ తింటానండి ఇందులో మీకు ఏదన్నా స్వీట్ చేయడం వచ్చా అండి
లేదండి మీరు చేస్తారా
స కొన్ని టైప్ఫ్ సేమయా కేసరి ఉ బా డబుల్ కామిత అ
హ్మ్
ఉ గులాబ్ జామ్
ఇం
ఆ వచ్చాయి అ
మీకు ఎక్కువగా ఎక్కడంటే విలేజ్లలో విలేజ్ లో ఉండడం బెటర్ అనిపిస్తద
అ సిచ్యుయేషన్ తగ్గట్టండి ఇప్పుడు అంతా మోడరణ్ కాలం రన్ అవుతుంది కాబట్టి సిటీలో సెటిల్ అవ్వాలి కానీ మంత్లీ వన్స్ అయినా విలేజ్ లో ఉచ్ అంటే వీకెండ్ అట్లా టైం స్పెండ్ చేసి రావాలి మీకేం అనిపిస్తుంది
హ అండి
నీకేదనిపిస్తుంది
నాకు రెండు ఓకే అండి ఎక్కడున్న
అ అంటే మీకు ఎక్కడ సెటిల్ అవ్వాలని ఉంది
సెటీల్ అంటే అలా అని ఏం లేదు సిటీస్ అయితే బెటర్ అంటే ఉండడానికి అయితే విలేజ్ లో పెట్టు సార్
ఓకే ఉండడానికైతే విలేజ్ లో బెటరు సెటిల్ అవ్వడం మాత్రం సిటీ లోనొ
సిటిస్ లొ హ
ఉచ్ అ
ఓకే అండి
ఓకే అండి బాయ్